హలో
హలో హలో
హలో
హలో విన్పిస్ చూనండి హలో వినిపిస్తుంద అండి హలో విన్పిస్
విన్పిస్ ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదండి అట్లా చిన్న చల్లగా గాలి కూసమ ఇట్లా బయట
అవునా అవును చల్లగ్గా గాలి వస్తుంది అండి మా గూడ ఇక్కడ
ఆ చాలా బాగోస్ వస్తుంది బీచ్ బీచ్ ఉంటాయి కదాండి ఇక్కడ దగ్గర
ఓకే మీ దగ్గర బీచ్ ఉంద
ఆ బీచ్ ఉంటది ఉంటదండి ఆ లేదండి ఇంకా బీచ్ దగ్గరనే మా ఇల్లు ఉంటాదండి అంటే కొంచెం శాసట కొంచెం దూరంలో టున్నాఅండి
అవునా రోజు వెళ్తారా అండి మరి
అవునా భోజనం అయిందా మరి
భోజనం ఇంకా చేయలేదు బీచ్కి వెళ్ళాం అట్లా చ నార్మల్గా నార్మల్గా సారీ. ఆ
కొంచెం విశ్రాంతి కోసం వెళ్తా అంటున్నారా
ఆ అవును వెళ్దామానే హలో
అవునా ఎవరెవరు వెళ్తున్నారండి
స్నేహితులు మేమేనునండి
అవునా మంచి పని వేస్తున్నరండి మరి తినడం ఎక్ ఎట్లండి వచ్చినంక తింటరా
ఒచ్చిన తినడమే అండి
అవున మరి లేట్ అయిపోతదేమో కదండి తినేసి ఎళ్తే ఐపోవ్ గద
ఆ చీ తొమ్మిది పది బాగుంటదండి రోజు ఈ
కానీ అరగదు కదండి తిన్నంక తిన్నాక కాలినడక మన్ మంచిదండి తిన్నాక కాళినడక చేస్తే తిన్నది కూడా అరిగి పోద్దండి
సారి ఆర్మటి
హ్మ్మ్ అలా అంటారా అవునా మరి ఎంకురా చేసుకుంటారు ఇంటి ఎళ్ళాక
గుత్తి వంకాయ్
ఏంటండి ఏంటండీ
చేయొచ్చా అండి మీకు గుడ్
ఏ ఏం కరీ అండి
అవా ఇంకా
ఆ చేయవచ్చండి నేను చేసాను చాలా సార్లు
వృర్తి వంకాయ వంకాయ్
ఆ చేయొచ్చండి నాకు తెలుసు నేను చేసాను చాలా సార్లు మా ఇంట్లో మళ్ళీ చేసినప్పుడు మీకు పట్టుకొస్తాలెండి హలో హలో హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో